హలో
ఆ హలో
హలో వినిపిస్తుందా అండి
ఆ విన్పిస్తుందండి మీకు వినిపిస్తుందా
ఆ వినపడుతుంది ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు
బావున్నానండి మీరేలా ఉన్నారు
ఉమ్ బాగున్నామండి
ఏం చేస్తున్నారు
ఏం చేయలేదు ఊర్కనే ఉన్నా అందుకు మీకు ఫోన్ చేద్దామని ఫోన్ చేశానండి
ఆ నేను అం తే అండి ఇప్పుడే తిన్నాను. హా
ఏం తిన్నారండి
నేనా అండి అన్నం, చపాతి, పప్పండి. మీరు
మేము అన్నం, పప్పండి.
మ్ ఉ ఇంకేంటండి విశేషాలు?
ఇంకేం లేవండి మీరే చెప్పల్ల
మ్ ఏం లేదండి ఊరికే కూర్చొని ఉంటే మన స్కూల్ డేస్ గుర్తొచ్చాయండి. అవునండి మీరు స్కూల్ ఏ దండి చదివింది.
మేము సిక్స్త్ టు, టెన్త్ వొ చ్చేసి కేజీబివి చదివామండి.
హమ్ మేము కూడా అంతే అండి.
విద్యాలయం
ఆ అవునండి అది ఓన్లీ గర్ల్స్క్ కదండి? ఆ బావుంటుందండి కేజీబీవి
అవునండి చాలా బావుంటుంది ఆ డేస్ మొత్తం చాలా ఏ జాయ్ చేసాం బాగా ఆడుకున్నాం, బా చదువుకునే వాళ్ళం.
అవునండి స్టడీ అవర్సు నైట్ ఈ వర్స్ పెట్టేవాళ్ళండి. హ అవునండి.
స్నాక్స్ పెట్టేవారు.
హ స్నాక్స్ పెట్టేవారు మార్నింగ్ ఇది బూస్ టిచ్చేవర్ కదా అండి రాగి మాల్ట్.
అవునఅవునండి హెల్త్కి సంబంధించి మంచిగా బాగ్ కేర్గా చూసుకునే వాళ్ళండి. జట్స్ అంత
అవునండి మనకి హెల్త్ కి సంబంధించి ఆ హెల్త్ కి సంబంధించి ఆ నర్స్ మేడం ఉండేది కదండి.
అవునవునండి చాన బాగా చూసుకునేవారు మనకి ఏమన్నా బాలేకపోతే
హ హవునండి
మ్ హాస్పిటల్కి పిలుచుకొని పోయే వాళ్ళు
అవునండి అన్ మీకి ఇంకొకటి గుర్తుందా ఆమె తినేటప్పుడు గుడా మనకి ఆ డోర్ దగ్గర నిలబడేది.
అవునవును మనం పడేకోకుండా, వేస్ట్ చేయకోకుండా తినాలని
హ అవునండి మనకి చాలా కష్టం అయ్యేది కేసరీబాత్ చేసినప్పుడుయి
అవునవును అవునవును గోడల్ గిస్ గిస్
అవునండి ఇంకా మనం ప్లేట్ ప్లేట్ కింద పెట్టుకొని ఆ దం దొంగగా పారె పాడేసే వాళ్ళం
అవునండి అవన్నీ తలుచుకుంటే చాలా నవ్వు వొస్తుంది ఇప్పుడు.
మ్ ఆ అలాగే బాగుండేది.
వినింగ్ అయితనే స్కూల్ అయిపోయినాక, మరి పి ఈటి చి పిటీ మేడం మనల్ని గేమ్స్ నడిచేవాళ్ళు గదండి.
హ అవునండి అది ఎందుకు గుర్తులేదు
ఉమ్ గేమ్స్ ఆడిచ్చి మరి మనము. అవునవునండి. బాగా ఆడే వాళ్ళందరినీ తీసుకొని పోయి ఆడి. కి పిలుచుకొని పోయి మండల్ స్టేజ్ లో గేమ్స్ ఆడిచ్చే వాళ్ళు గదా అండి మనల్ని. ఉమ్
ఉమ్ అవునండి మనకి అక్కడ ప్రైజెస్ కూడా వచ్చినాయి.
ఆ ప్రైజెస్ కూడా వచ్చాయి బాగా
ఉమ్ మీరు ఏ గేమ్ బాగా ఆడతారండి మీకు ఎందులో వచ్చాయి.
రన్నింగు.
ఆహ్.
రన్నింగు ప్లస్ ఖోఖో ఖోఖో చాలా ఇష్టమండి నాకి.
ఆహ్ నాకు కూడా అండి.
నీకి హై హైజే హై రన్నింగ్. ఫోర్ హండ్రెడ్ మీటరు టూ హండ్రెడ్.
ఓకే ఓకే అవునండి ఆహ్ అండి నాకీ. నాకి హండ్రెడ్ మీటర్స్ లో మండల్ ఫస్ట్ వచ్చిందండి
అవునా. ధే. హై హై జంప్ కూడా బాగా చేస్తారు కదండి మీరు హైజ. నాకు బాగా గుర్తుంది.
ఆహ్ అవునండి. హై జంప్ కూడా చేసాం అది డిస్ట్రిక్ట్ లెవెలో కద అనుకుంటానండి.
అవున్ డిస్ట్రిక్ట్ లెవెల్లోనా.
ఉమ్ అవును.
లాస్ట్ లో పోయిందండి మీకీ నాకు బాగా గుర్తుంది.
ఆహ్ అవును.
ఉహ్మ్.
ఇంకా ఖోఖో లో కూడా మనకి. ఆహ్ టీమ్ మెంబర్స్ అంతా ఉండేవాళ్ళు కదండి. కొంతమంది బెస్ట్ గా ఆడేవాళ్ళు రన్నింగు అంతా చాలా బాగుంటుండే.
ఆహ్ అవునండి.
ఇంకా గుర్తుందండి మీకీ ఆ మార్నింగ్య్ మనం లేసే వాళ్ళము యోగా. చూపించే వాళ్ళు మనకు.
ఆహ్ అవునవునండి మార్నింగే లేసి ఎంత కష్టపడే వాళ్ళమండి. మనం నిద్ర లేవాలంటే.
ఆహ్ అవునండి స్టడీ అవర్స్ కి ఎగ్జామ్స్ ఉన్నాయంటే చాలు.
ఆహ్.
ఉమ్. మన ఎవరండి పీటి మేడం అని వచ్చి. డోర్స్ కొట్టే వాళ్ళు నిద్ర లేవకుంటే.
అవును అవును నిద్ర లేకుకుంటే మనల్ని కూడా కొట్టేవాళ్ళండి.
అవును ఆమె. అబ్బాయి కొడుతా ఉండే పిటి.
ఉమ్ అవునండి.
ఇంకా కొన్ని సా. సార్లు వాటర్ ప్రాబ్లం వచ్చేది అప్పుడు బయటికి వెళ్ళేవాళ్ళం మనం.
ఉమ్ అవునండి.
అది మనకి చిన్నపాటి అఔటింగ్ అఔటింగ్ లాగా ఉండేదండి.
ఔనవ్ ను మనల్ని ఎక్కడికి వెళ్ళనిచ్చేవాళ్ళు కదా కాదు కదా హాస్టల్ లో నుంచి హ్మ్ ఉమ్
ఇంకొకటి గుర్తుందండి మనం ఇంటికేళ్ళాలంటే ఏ ఆ మనకి మెంటారు ఉండేవాళ్ళు వాళ్ళు ఫోన్ చేపించేవాళ్లు
అవునవునండి.
ఉమ్.
ఫోన్ చేపించేవాళ్ళు ఉమ్.
సండే టైమ్స్ అంతా పేరెంట్స్ వచ్చేవాళ్ళు ఒక్కరి పేరెంట్స్ వస్తే. అందరము ఫోన్ లీప్పిచ్ కొని మాట్లాడే వాళ్ళం
మాట్లాడే వరం ఔనండి మనకి ఫోన్ లు గుడా అవైలాబ్ నే టెలీ కాలరు ఉం
హా ఔన్ నప్పుడు
ఆ ఎంత మందీ ఈ
ఉహ్ ఎవరన్నా మనకి తెల్ సిన్ వాళ్ళు ఒకరోస్తే చాలు వాల్ దగ్గరికి మనం గుడా బయ్ టి కోచ్చేసి
మాట్ లాడేవ హ్మ్ హ్మ్ ఎంత మంది ఉంతాడ్రో ఆ ఫోన్ చుట్టూ అహ్ ఫోన్ ఆ ఫోన్ మాత్ ట్లాడానికి పేరెంట్స్ స్తో
కింక్ అప్పుడే కదండి ఛాన్సు
ఉమ్ ఉ వే ఒకర్ తర్ వత ఒకరు వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం ఓకల్ చేసిన్ తర్ వత మరొకరు చేస్ కుండే వాళ్ళు
ఉమ్మ్ మ్మ్ ఔనండి ఇంకా మనకి ఏమన్నా లేకపోతే ఈ వావ్ వాళ్ తో తెప్పిచ్ కుండే వాళ్ళం ఓచ్చిన వాళ్
ఔన్ ఆ ఏమన్నా మనీకీ ష్ణక్స్ గానీ లేకకుంటే హ్మ్మ్ సోప్ సూవాలాంటివి
అన్ని తెప్పిచ్ కుండే వాళ్ళమని ఇంకా నర్స్ మేడం మన్ దెగ్గర స్నాక్ సే మన్నా హెల్ త్ కి మంచివి కానివంటే చెక్ చేసేవాళ్ళండి
ఔనండి చెక్ చేసే అవి బయ్ టికే పడ్ ఆ బయ్ టిక్ పడే చే ద్ పడేపిచేవాళ్ళు
ఉమ్ అబ్బా అప్పుడు చానా బాఉంటుండే ఉహ్ మేడం ని బలే ఆడుకుంటా ఉంటివండి అప్పుడు నర్సు మేడమ్ నీ
అమ్మో మంచి మేడం అండి ఆమె
ఉమ్ ఔను
హ్మ్మ్
ఇంకొకటి మనకి సిక్ లీడర్స్ గున్ ఉన్నింన్నారు గుర్
ఔనండి గుర్తుంది గుర్తుంది
కే మన్నా హెల్ తు బాలేక్ పోతే ఫస్ట్ వాళ్ళక్ చప్పాలి హుమ్ వాళ్ళు మనకి టాబ్ బ్లెట్స్ ఇచ్చేవాళ్ళు ఆ ప్పటికి తగ్గకపోతే మరీ నర్స్ మేడం దగ్గర్ కేల్ ళ్తే ఆమె
ఉమ్
హాస్ పేటల్ కి పిల్ చ్ కుపోయేది ఉమ్ మ్ ఉహుమ్ ఇంకా అ ఆ అమ ఆ ఆ ఫుడ్ కూడా చాలా బాఉండేదండి కేజీబీవీ లో
ఔన్ ఔనండి అన్ని హెల్త్ కి సంబంధించి వెజిటేబుల్స్ గానీ వెజిటే పుల్స్ కన్ కర్రీస్ గా ఆనీ రైస్ గాని పప్పు సాంబార్ దు అన్నీ హెల్త్ సంబంధించే వెట్టేవారండి బాగా పాయిస ము పాయిసమేతే ఎంత బా చేసేవాళ్ళు కదండి నాకైతే పాయసం చాలా ఇష్టమండి ఆ సర్ వి నైట్ సర్వీసింగ్ బ్యాచ్ అని ఉంటుంది కదండీ స ఆ అవీ పాయిసం వచ్చేసి శనివారం శనివారం మాత్రమే పెడత్తారూ
ఆ
ఆ సర్వీసింగ్ బ్యాచ్ నైట్ బ్యాచ్ లోచ్చేసి మేమ్ బాగ తినే వాళ్ళమండి
హు్ ఆ సర్ విసింగ్ బ్యాచ్ అదొక బెన్ ఫిట్ తర్ విసింగ్ బ్యాచ్ లక్ ఇంకస్ సాంబర్ కూడ బాగుంటుందండి వెజిటబుల్స్ సాంబర్
అవును అవునండి బాగుంటుంది సాంబర్ బాగుంటుంది
ఉ ఎగ్ డైలీ ఇస్తమ్ కదం
మగ్ అండి ఎగ్ డైలీ ఇస్తాన్రి
ఉ బిట్రూట్ కర్రీ అయితే ఇంక మేమైతే విండోస్లొ పడేసే వాళ్ళం
అవున అండి నాకు బిట్రూట్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి మా క్లాస్ వాళ్ళు అయితే బిట్రూట్ కర్రీ ఇ వేసే రోజు అందర్రు అడుగుతారండి శ్రావణి కర్రీ కావాల కర్రీ వేసుకో కర్రీ వేసుకొ అని ఎందుకంటే ఆ కర్రీ అంటే నాక్ చాల్ ఆ ఎందుకంటే ఆ కర్రీ నాక్ చాలా ఇష్ ష్టం అండి అందుకనేసి నేన్ బా తింటానని అందర్రు నన్ను అడిగే వాళ్ళు
మీకు బిట్రూట్ అంటే ఇష్టం అండి అబ్బో
బిట్రూట్ కర్రి
నాక్ తెలిదండి లేదంటే ఆ రోజు నేను మీ పక్కనే కూర్చొని మీకే వేస్తాఉంటి
అవున ఓ షట్
ఉ
ఉ నా ఫేవరెట్ కర్రీ అండి బిట్రూటు అందుకే ఇంకా కొంచెం సర్వీసింగ్ బ్యాచ్ వాళ్ళు ఆంటీ కూడ ఆంటీ వేస్త అంటది కద కర్ ర్రి ఆక్ ఆంటీ నాకి కొంచెం ఎక్కువ వేసేదంటి
ఆ ఇంకేం బా సెట్ చేసుకున్నర్ అయితే
బా సెట్ చేసుకున్నం అనమాట
ఎంతైన ఆ రొజులు బాగుండేది స్కూల్ డేస్
య య
హు ఎప్పుడన్ డైన వెళ్ళాలండి వీలైనప్పుడు ఉ సరే అండి మరి ఈసారి వీలు కుదుర్చుకొని చుద్ధం అందరం ప్లాన్ చేసి గెట్ టు గెదర్ లాగ
ఆ వెళ్దమండి ఖచ్చితంగ
మ్ ఓకే అండి బాయ్
బాయ్ అండి